మళ్ళీ సరే
యాప్ ఓపెన్ చేసి పెట్లేదు కదా ఫెయిల్ ఇగ ఇది పోయినట్టే
ఎందుకు ఇది ఇప్పుడు మాట్లాడుతున్నావుగా
యాప్ ఓపెన్ చేసి పెట్టాలేమో చేసినప్పుడు
ఏం కాదు
వేస్ట్ ఫెలో
మళ్ళా చేస్తావ్ అనుకున్న నేను
నేనే ఏమనుకున్నా అంటే ఇదొకటి మాట్లాడితే టెన్ అయితాయి కదా అనుకోని చేసిన
ఆ
అట్లా హమీద కు చేసిన బిజీ ఉందనుకుంటా రమజాన్ కదా ఈద్ ముబార్క్ అని చెప్పా ఫోన్ చేసి
ఆహా ఆ చేసుకుంటార చేసుకుంటార చేస్కోద ఆ పిల్ల
అ ఏమో ఇక ఇక ఏమన అంటే నువ్వు చేసినవా అంటాది వచ్చిన నన్నెమల రివర్స్
ఏం చెప్పకు సైలెంట్గా ఉకో ఇక సైలెంట్ ఉకో
అంతే
గంతే
అలా మమ్మీ మంచుగుంద శివ వాళ మమ్మీ
మంచినే ఉన్నది వాళ్ళు నానమ్మ వచ్చిందట్ట ఇంటికి పండుగకి
ఆహా ఏేమో చెప్తున్నావ్
ఏం చెతున్నా ఏమోనే ఐడియా లేదు
మీ రూంలో ఇప్పుడు ఎవరు లేరా
ఎవ్వరు లేరు ఒక్క దానే
ఆహా
ప్రశాంతంగా ఉన్నది
ప్రశాంతంగా ఉన్నదా
ఆయన గని నాకు ఇట్లనే ఉంటా ప్రశాంతంత మంచిగా అనిపిస్తద్
నీక భయం కదా అండి ఒక్కదానికి రూమ్లా
నైట్ మంచిగా పడుకున్న
వామ్మో నాకయితే భయం అయితది
ఎందుకు నేన భయం భయపడనః స్ట్రోంగ్ ఉండాలి
ఆ స్ట్రోంగ్ ఉండాలి లైట్లు బ్యాంజెస్కొనీ పడుకుంటావా లైట్ వేసుకుని పడుకుంటావా హ్మ హ్మ నికి కూడా భయమయితది అయితే
నైట్ ఆఫ్ చేసి పడుకుంటే భయం కదా ఎవ్వరికైనా భయం అయితది
హ్మ
లైట్లు అన్ని వేసి మంచిగ పడుకుంట
తెలుసు
నైట్ ఒకటి గంట దాకా మాట్లాడినా నిద్రరాధ ఇగ
ఆ ఒత్తది ఒత్తది
ఆ ఖతం ఇగ పడుకున్న
ఆ అ నీకు ముస్లిం ఫ్రెండ్స్ ఎవరు లేర
ఎవ్వరు లేరు ఏ ఇ ముందీ కదా ముస్ల స్లిమ్స్ అయ్యండి ఇట్లా ఏమి తినిపిదానే మీకు హలీమిట్లా
ఆమె ఎప్పుడేం తినిపిలేదు
మరి ఘోరం ఏదైతే
మళ్ళ ఏమన్నానంటే మేమ అంత రిచ్చి కాదని ఉంటది ఆమెని అడిగి ఏమంటారు మాటలు వాడ అట్లా అవసరమా మనం అడగుడ ఎందుకు సప్లై ప ఉండడం బెస్ట్ ఓ
అంటే వాళ్ళ దాంట్లో అంతే రంజాన్ అప్పుడు పెడ త ఎవరికేనా పెడుతారటా
ఎవ్వరికైనా పెడతారు వాళ్ళ ఇంటికాడ వాళ్ళ ఏమంటారు ఇంటి పక్కన వాళ్ళ వాళ్ళు ఉంటారు అలా పెడతారులేగాని ఇంకా ఫ్రెండ్స్ కి ఆమె చూ అయితది కదా ఆమె పైసా నింలకళపెట్టి మరిస్తద అయ్యదు నార్మల్ టై నార్మల్ టైమ్ లోనే పెట్టది ఇంకాక ఇప్పుడు వెయిల్ వయల్ పెడతద అని బ
అత్త
ఆ మరి అంతే ఇంకా ఇవా సిచ్యుయేషన్ వాల్ద
అ
ఆ
చ్చి మీ ఎగ్జామ్ అయిపోతే మంచి ప్లాన్ ఏసుకునం అని ఒక్కటైతేలే
ఏమోనే నిజంగ దరిద్రం ఇప్పుడు ఓపనింగ్స్ ఏమ్ లేవంట కదనే
ఉంటాయి గా ఏప్రిల్ మార్చ్ ఏ ఏప్రిలంటనే హైరింగ్
ఆ ఏమో రేఖ ఫోన్ చేసి తెలుసుకున్నదంట ఏం లేవని చెప్పిరంట ట్రై చేస్తుందంట ఇంటికానే ఉందట ఏమన్నా ఉండేయాలంటే వద్దామని అనుకుంటుందట
ఆహా
ఆమె ఏమనదంటే చెన్నై బెంగళూరు సైడ్ పోయి ఒక వన్ ఇయర్ అయిన అట్ల ఉండి ఎక్స్పీరియన్స్ వస్తే మళ్ళీ ఇక్కడ చేసుకుంటే శాలరీ మంచి ఉంటదంటా కదా హా మా డాడ్ ఎళ్దామని అన్నారు ఎళ్దామని అనుకుంటున్నా అనుకుంటే అన్నది ఆ మేడం నాక్ చెప్పంది వన్ ఇయర్ ఇబ్బంది అయిన ఏం కాదురా ఎంతలా గడుస్తున్నా రోజులు వెళ్ళండి అనుకుంటా చెప్పింది మాకు ఆ రోజు
ఇప్పుడు మీరు అయిపోతే బెంగళూరు లో పడితే పోదాంమని అనుకుంటున్నా మేరే
ఇక మీరే అంటే మా చేతిలో ఏముంది బాబు
ఎగ్జామ్ అయిపోతే పోవుడే ఇగ
అదే చూడాలి అమ్మా ఇగో చెప్పా రేపు హాస్పిటల్ పోయి వస్తా మళ్ మండే ఉన్నదా ఆఫీస్
మధ్యాహ్నం పోవుతా రేపు మధ్యాహ్నం రెండు గంటల వరకు అట్లా అవుతా ఫుడ్ తీసుకో
ఊ
మధ్యాహ్నం మరి అయితే
ఊహు
క్కనే ఉంటది
అవును ఆహ్ సోది ముఖమ్ దే బాక్స్ల పెద్ద బాక్స్ ఉంటే మంచిగ ఉండు ప
అదే ఉన్నది ఒకటి ఉంది బాక్స్ ఉంది పెద్దదే
ఆ అలా వట్కును పో
అట్లనే ఇస్తున్నా
అక్క ఇడనే ఉంది ఇగ అది అక్కడి నుంచి
వేరే వేరే హార్సలా గ్యాస్ లు బ్లాక్ లో పెట్టి కొంటుంరూ ఏమైతే క కట్టలుకు కట్ట పది రూపాయలు పదిహేను రూపాయలు కట్టెలు గొంటుందిమే అని అంటూ
ఏ అంకులు వడ్డించా అంకులా
ఆహ
అవును మరి ఆమె ఎంత పీస్దే అసలు ఆమె గీత కూడా మన్నా ఏం కర్రీస్ గీత అనిందంటే నాది కూడా అదే ప్రాబ్లం ఏమి చేద్దమసలు తిన బుద్ధికావట్లేదు అని అంటుంది. కానీ ఆ పిల్ల మంచి బయట నుంచో మరి అమెక్ ఎవరు బాక్సులలా కరిసిదిస్తానట్టున్నారు. మంచిగా తింటుంది పిల్ల ఆమె.
ఆమెకు కానుంచే వస్తాయ ఆడవాళ్ళు ఉంటరు వాళ్ళ వాళ్ళదే ఇస్తరు
ఆహా
మరి ఇట్లా మనతో పీసెస్ అట తీసుకెళ్ళన
అవును
ఉనా
అక్షయ ఫోన్ చేసింది ఈ రోజు
ఎంటిదంటా
అయితే మాకు ఏం ఫార్మ్ స్ వచ్చితే ఒక ఫామ్ ఫిల్ప్ చేసి పెట్టమన్నారు అది ఫోన్ లో చేయడానికి రా ల్యాప్టాప్ లా చేస్తదని నిన్న కాల్ చేసిండే చేసింది. చేసి పంపించ్చింది ద ఏమై జబ్ ఏమో ప్రాంక్ ఏం చెప్పట్లేదు. ఏం అర్ధం అయితేలేదు. అసలు ఇంట్లో కూడా పిచ్చిలేస్తుంది. ఏమైతుందో ఏం లైఫ్ అని అంటుంది ఈయ నువ్వు ఎప్పుడు ఇంతేనా మారవా అని నేన అన్నా
కాని అదే పట్టుకొని ఎవరు ఉన్నంటర దానిచ్చీడ ఏదో ఒకటి చెయకనంట
ఆ పదిహేను వేల కన్నా ఏదో ఒకటి ఖాళీ ఉండకుండా చేసుకున్నా అయిపోతుండే అసలు అద వచ్చేవరకు ఉండే
శ్రీజకు జాబ్ వచ్చిందిగ ఆన్ బోర్డింగ్ నిన్న అయిందంట
వన్ లాక్ పెట్టి పోయింది ఆ పిల్ల
అవునా
కానీ ఎవరికి చెప్పట్లే వాళ్ళు మాట్లాడుకుంటుంటే నాకు అర్థమైంది.
ఓ అప్పుడా నాక్యా నాకు వచ్చింది. ఇంటర్వ్యూస్లా జరుగుతాయ అని అన్నది.
అ ఆ అయితే ఈమెకు తెల్వకుండా వాళ్ళ డాడీ వన్ ల్యాక్ పెట్టేసి చె పిచ్చిన్నంట
అమ్మో మా డాడీ తెలిసి ఉంటున్నార అయితే
ఆ తెలిసిన వాళ్ళు వాళ్ళ అక్క ఎవరో ఉంటే ఫస్ట్ ఫిఫ్టీ కట్తారంట కడితే మెయిల్ వస్ వస్తుదంటా. తర్వాత జానింగ్ లెటర్ అయిపోయిన తర్వాత మళ్ళా ఫిఫ్టీ కట్టాలంటా. ఆ పిల్లకి జాయినింగ్ పెట్ కూడా వచ్చినట్టు ఉంది. మ్యాథ్స్ పోతది వచ్చ ఆఫీస్కి ఏంటి అంట శాలరీ వర్క్ ఫ్రమ్ హోమ్ మళ్ళీ ఆ
ఇంకేందిగ
పోతేది వచ్చి వెకేట్ జేసి ఇప్పుడు కొంచెం ఆఫీస్ లా అటు ఇటు డాక్యుమెంట్స్ అవి దయనికి కావాలని చెప్పి ఉన్నదంట వెకేట్ చేస్తదంట ఆ పిల్ల కూడా పోతే ఎప్పుడు పోతదన్ అవును
మంచిగ కారు కూడా ఉన్నదటా
అవునంట కానీ ఇంకా వర్క్ ఫ్రమ్ హోమ్ కద ల్యాప్టాప్ కూడా ఉంది వాలకెట్లా ల్యాప్టాప్ వర్క్ కూడా వచ్చు మంచిగా ఇంకేముంది పోతది ఇంటికాడ కూసొని చేసుకుంటది అంట
మ్
అట్లిస్తే బాగుండే మంచిగ ట్వంటీ వర్క్ ఫ్రమ్ హోమ్ దర్జాగా చేసు
బాంగుళూరూ వస్తుందీ మనం కూడా వర్క్
బాంగుళూరు లో పడతాయి అని అంటురు ఆలోపు ఎగ్జామ్ అయిపోయిన బాగుండేది
కాదే నాకు ఏం వచ్చేది తెలుసా మోన నేను బిస్కెట్స్ కొనుకోని పోయినా అది ఆర్డర్ పెట్టరా నేన్ జెప్టోలో ఫిఫ్టీయో సిక్స్టీయో ఉండే సి పీసెస్ ఏమో వచ్చినయ్ అవి క్రీమ్ తోని అట్లోచ్చినాయ్ ఆ బిస్కెట్ ప్యాకెట్ రేట్ ఎం తా అని చూస్తది ఎందుకట్లా ఆపిల్ల ఎప్పుడు చూసినా మొన్న బిర్యానీని ఆర్డర్ పెట్టిన బర్త్డే కదుందా దాని కాస్ట్ చూస్తాంది అంట ఎంత పడ్డదని తనకెందు కట్లా అల్లాంటి బుద్ధి నాకర్థం కాదు
ఏమోనే
అందుకే నువు రావే అనేసి
ఒసేయ్ నేను లేనా అప్పుడు బిస్కెట్స్ అవి ఉన్నప్పుడు తీసుకున్నప్పుడు
నువ్వు లేేవప్పుడు
అవునా
మ్మ్
ఏ ఆ రోజు కలిసిపోలేదానే బిర్యాని మనం తిన్న రోజు అప్పుడు సిచ్యువేషన్ ఎట్లుండే అందుకే నేను దాన్ని తీసుకోపోయిన నాకేమి తెలిసు ఆమె అట్ల చేస్త
ఆమట్ల చేస్తది అని నాకు తెలిసే రావే అన్నా నేను
ఆ నాకేం తెలుసు
హ్మ్
తెళకన్నా నన్ను తీసుకపోవే అని చెప్పి తీసుకో దొంగ మోఖందైతేనే నిజంగా వేస్ట్ ఫెలో అందర అంటూరు సరేనే ఉండు ఇగ
హ్మ్
సరే మ్